హలో
ఆ బాగున్నారా అండి నమస్కారం అండి
అడి మీరు బాగున్నారా అండి
ఆ మేము కూడా బాగున్నాండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి
అన్నం తిన్నారా
ఆ ఇప్పుడే తిన్నామండి
నాడిన
చెప్పండి లవ్ మ్యారేజ్ మీద మీ ఓపిఎన్ని అని ఎలాంటిది
వేస్ట్ మేడం లవ్ మ్యారేజ్ అంటేనే పరమ వేస్ట్ పరమ దరిద్రం
అంటే మీరొక్కరు అట్లా అనుకుంటారు కదండి లోకం మీద అందర అన్నిటికీ ఇప్పుడున్న జనరేషన్ అయితే అసలు వాళ్ళకు ఏజ్ కాకుండా వెళ్ళిపోయి మ్యరేజ చేసుకుంటారు కదా
చేసుకుంటూరు గాని కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది మంచిగా ఉండారు కదా ఎవలో ఒక్కలు ఒక్క ఉండ అనుకుంటా
ఆ మీరు దగ్గర వాళ్ళు అన్నారు కదా దూరం వాళ్ళన్నా ఏమనుకుంది కాని దగ్గర వాళ్ళ అవి ఉండి కూడా మీరు అట్లా మోసపోయి ఇప్పుడు అనుభవిస్తారు అంట
మ్మ్
అట్లా ఏ వింటదిర్తము
మీ అదనా రాతా మేడం
ఆ చాలా వరకు లవ్ చేసుకున్న వాళ్ళు అందరూ చనిపోవడమే జరుగుతంది ఫస్ట్ మగోడు నేను చనిపోతాను నేను చనిపోతాన అని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిని పడేస్తాండు పడేసి పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిలు లేచి పెట్టేట్టుగా అబ్బాయిలుస్తారు
అంతే
కానీ అమ్మాయిలు కూడా అబ్బాయిలను ఆ అట్లా అమ్మ అబ్బాయిలు అబ్బాయిలు దిగబడ్డట్టు అమ్మాయిలు కూడా దిగబడితే ఈ చావడాలు బతకడాలు ఉంటదా అండి
ఉండది కదా ఇక అట్లా అట్లా తెగబడితే బానే ఉండదు దేశం మీద
అట్లా ఉండక అట్లా చేయకనే పోది అంతా అయ్యేది ఇట్లా అయ్యేది
మ్మ్
చెడిపోతారు బాగా
పిల్లల్ని హాస్టల్ కి పంపిద్దామన్నా భయం వేస్తుంది
అవును హాస్టళ్లలో కూడా లేడీస్ ఉన్నా లేడీస్ వార్డెన్స్ ఉన్న హాస్టల్స్లలోనే అమ్మాయిలననీ వేయాలండి
అంతే
ఆ ఈ బాయ్స్ ఉన్న దాంట్లో ఎత్తే కూడా ఆ ఎట్లా ఉంటది అసలు వాళ్ళు మంచి వాళ్ళు అయినా తర్వాత క్యారెక్టర్ అమ్మాయి లను చూసి క్యారెక్టర్ మార్చుకుంటారటండి చాలా చోట్లలా మనం చానా వరకు సెల్వలో చూసే దాంట్లో ఎట్ల వస్తాన్నాయాండి
అవును ఘోరంగా
ఆ ఒక తండ్రి వయసులుండి కూడా చిన్న చిన్న పిల్లలను ఎక్కడెక్కడనో చేతులేసి ఏదో చేసుకుంటా ఉన్నార్
తండ్రే బిడ్డను ఓర్స్తలేడు అలాంటిది ఇగ బయట వాళ్ళు ఎట్లా ఉంటారు
ఇప్పుడు ప్రతి దానికి ఆడళ్ళ పెత్తనం వచ్చినా గాని అయినా ఆడల్లో పైకి లేవకుండా తొక్కి పెడతారు
ఆ
మ్ ఇంకా ఎట్లా చేస్తే మారుతదండి ఈ ప్రపంచం
కష్టమే
ఎంత కావాలని ముందుకు వచ్చిన కొద్దీ అంతా వెనకకే పోతారు గాని
ఆ
ఇంక ఏం లేదు మ్ ఏం చేస్తారండి మీరు ఏం పని మీది
నేర్పకాయలు తొండలు తీస్తున్నా
మిరపకాయలు తొడిమలు తీస్తున్నారా తోటలు ఎర వెళ్తారా అండి మీరు
ఆ ఎల్తమ్
మరి పెట్టుకున్నారా అండి మరి తోట
మేమేం పెట్టలే మేడం
ఆహా మీరేంటి వ్యవసాయం పెట్టుకున్నారా అండి మరి
వ్యవసాయమే పొలం చేస్తాం
మ్ పొలం పెట్టుకున్నారా మరి ఎండలకు నీళ్ళు పోస్ స్తానే అండి మరి మోటార్లు చాలా వరకు మోటార్లు నీళ్ళు పోస్తాలేవాట
పోస్తున్నాయ్ పోస్తున్నాయ్
ఆహా మీ హస్బెండ్ పొలం దగ్గరికి వెళ్ళాడండి మరి
ఆ లేదు జేసిపి తోలడానికి వెళ్లిండు
ఆహా జేసీపి వర్క్ చేస్తాడా
ఆ జేసిప్ డ్రైవర్
ఉమ్ హు మీ అత్తయ్య మీ మామయ్య మీతోటే ఉంటారా అండి మరి
లేదు వేరే ఉంటది మా అత్త మా మామయ్య లేడు చనిపోయిండు మా అత్త ఒకతే ఉంటది మా అత్త పోలీస్ స్టేషన్ ల పని చేస్తాది ఉకడం గిన్నెలు తోమాడం
ఆ ఆ అంటే పుణ్యానికా అండి జీతమిస్తారా
జీతమే పుణ్యాని కి ఎవలు చేస్తారు మేడం
మరి జీ అట్లా సేవ చేసినట్టు ఎట్లా అయితదండి
ఇగ
సేవ అంటే రూపాయి, తీసుకోకుంట చేసేదాన్ని సేవ అంటరు.
ఉ
ప్రతి నెలా జీతం తీసుకుంటుంది. గదా
తీసుకుంటదన్డి.
నాదేస్తుందా, మరి మీకు ఇద్దరు ఆడిపి పిల్లలేనా అండి
నాకు ఇద్దరు ఆడపిల్లలే, ఒక పాపకు నైన్ ఇయర్స్ ఒక పాపకు సిక్స్ ఇయర్స్, ఇయర్స్
ఆహా
పిల్లలు పెద్ద అయితనేఊర్రు, సంపాదన లేదు ఏం లేదు
మరి సంపాదన లేదు పిల్లలు పెద్దగా అయితున్నారంటే, ఎట్లా అండి మరి
మా ఆయన ఇంటలేడు మేడం
ఇనకపోతే మీ ఆయనకు ఆ
ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇల్లు లేదా అనే ఆలోచనే లేదు అతనికి
ఇల్లు గూడా లేదా అండి మీకు
ఇల్లుగినా లేదు మకు
టె కిరాయిలకె ఉంటరా అండి,
ఆ
మరీ కిరాయిలా కొండుకుంటా ఇల్లు లేద అనుకుంటా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అండి బయట జరిగేది, చూసుకుంట గూడా అట్లా ఎందుుకుంటా అన్నట్టు అండి మరి, జేసీపీ దోల్తా దా అంటున్నారు, కదా జేసిపి తోళ్తే డబ్బులు రావ అండి,
వస్తేయి గాని పోడు సరిగా పోడు ఇ రెండు రోజులు పోతడు కతం ఇక తాగుతడు, తిరుగుతడు, అయినా ఉన్న పన్నే అది
మరి మీరేం చేస్తలేర అండి ఆయనకు తాగుతూ నిన్ను టార్చర్ చేస్తాంటే,
ఇ నాద ఏం జెల్లుతది, మేడం నాది జెల్లేదు కదా పెద్ద మనుసులో పెట్టినాం కేసు పెట్టినాం అన్ని పెట్టి అయినా మాారట్లేడు,
అబ్బో మార్తలేడు నిను ఏం చేయను అంటే వైష్ణవి కత ఎట్లా అయిందండి.
నాకదే భయ వేస్తుంది.
ఆ మరి ఎంత నమ్మి ఆమెకు ఇంకా ఏజీ కూడా రాలేద ఆట పదమూడు మంది అన్నదమ్ములట, పదమూడు మంది అన్నదమ్ములు ఉండి గూడా, సరే నా చెల్లె ఇష్టపడ్డది గదా అని పెళ్లి చేసుకుంటే వాడు వాళ్ళ ఇంట్లోనే చంపిపోయిండ అంటే అన్న
అవును ధైర్యం బానే ఉందళ్ళకి ఏ ధైర్యం చూసుకోనో వాడట్ల జేసిండు
మళ్ళా ఒక్కదాన్న ప్రెగ్నెన్సీ తోటి ఉన్న మనిషిని
అందుకనే వానికి ఆ పాపం దాకింది హాస్పిటల్ జాయిన్ అఇంది
అసలు హాస్పిటల్ జాయిన్ చేస్తారా అండి వావన్న అసలు ఎదురు జనాల ముందు తీసుకొచ్చ చ్చివాన్ని ఉరి తీసో ఎన్కౌంటర్ జేసో సంపాల గాని హాస్పిటల్ జాయిన్ చేసి మంచిగ తినయ్యా
అవును వాళ్ళయినా తీసుకపోవద్దు అసలు ను అం తే గ నాక్ తెల్స్
అఉమ్
వాచ్
అట్లా జేస్తే ఎట్లా అన్నట్టు వాళ్ళని
ఆ మేడం
వాళ్ళు అట్లా చేస్తే ఎట్లా అన్నట్టు ఇప్పుడు ఆయనకే రెస్పెక్ట్ ఇచ్చి ఆయననే మంచిగా చూసుకుంటారు అన్నట్టేగాని ఈ తల్లి పిల్లి ఇద్దరు జని పేరు వీళ్ళకి న్యాయం ఏం చేయాలన్న విషయం లేదండి వీళ్ళకి మరి
లేదు వీళ్ళలకు అసలు ఇంకా హాస్పిటల్ ల జాయిన్ అనా జాయిన్ అయిన అంటుర్రు గాని వాడు నాటకాలు ఆడుతుండో లేకపోతే ఎట్లనో తెలియదు మరి నిజంగా నేనో
చాలా వరకు నాటకాలేంట
ఏమో ఇగ అది దేవునికి తెలిసి
చానా వరకు నా
అంత సడన్ గా హాస్పిటల్ ల జాయిన్ అంటే ఏందిది
అల్లూ కొట్టలేదట తిట్టలేదట ఏం చేయకుండా అ తననికి ఎందుకట్లా అయితది
కాదు అది మోసానికే తప్పించుకోవడం కోసం అట్లా నాటకాలు
తప్పించుకోడానిగా లేకపోతే ఆయన అట్లా చేసిండు హెల్త్ బాగా లేకుండా హాస్పిటల్ లా జాయిన్ చేసినాం అని చెప్పి తప్పించుకో తప్పించకోడానికి ప్రయత్నిస్తే ఎన్ కౌంటర్ చేసామని లాస్ట్ కట్టా చెప్తారంటారా
తెలియదు జరిగేది తెలియదు చేస్త ఇన్నో అన్నో డబ్బులు మోకాన వేస్తే ఆ డబ్బులు ఎగజలితే వాడైనా తప్పిస్తాడు
ఆ
ఇప్పుడు డబ్బులతోనే కదా ఏదైనా పని
అదే
మనిషి బతకాలన్నా చంపాలన్నా డబ్బులతోనే
అ డబ్బు తోటి బానిసై అయిపోతారు.
ఆ
ఏంటండి ఇంకా విషయాలు ఏంటి
చెప్పాలి మేడం ఒళ్ళంతా మండుతుంది మేడం మిరపకాయల తొడిమెలు తీసి
ఆ ఘాటు బాగున్నాయి కారం బాగున్నాయండి మరి
ఘాట్ బానే ఉంది
ఆ
మా ఇంట్లో ఎలకలు బాగున్నాయి ఎలకలు నేర్ప కాయలు తింటున్నాయి అనిగా
ఎలకల కారం అయితే లేదాండి మరి
ఏమో అయి తీసుకెళ్ళలి అక్కడక్కడ పెట్టి పొట్టు పొట్టు కొట్టేస్తున్నాయి
ఆ
బత్తాలల్లోంచనే ఉంచట్లే వేలుకలు
తీసుకనే ఒళ్ళంతా మండుతుంద అన్నారు అవి తీసుకుపోయి తింటే వాటికి మండతలేదు అదేంటండి మరి
ఏమో మేడం అది అర్థమయ కాట్లే దు పొట్టు పొట్టు చేస్తున్నాయి ఏలకలు
ఏం చేస్తారండి కారం పట్టిస్తారా మరి
కారం బట్టియాలే రెండు కిలోలన్నీ వెళ్లేటట్టున్నాయి కారం పట్టిస్తా
ఆహా
రెండు రోజులు పనికి వెళ్తే వచ్చినాయి
ఆ అంటే మీకు డబ్బులు ఇయ్యరాండి మేరపకాయలు పెడుతారా అండి
డబ్బులు ఇయ్యరు మా సైడు మిరపకాయలు రోజూ ఆ ఉదయం తొమ్మిది గంటలకి వెళ్తే సాయంత్రం ఐదు గంటల కోస్తం నాలుగు కిలోలు వేస్తారు జోకి